అండి ఏం లేదండి మా బాబు ఇప్పుడే పండుకున్నాడు అండి మా పిల్లలు ఆడుకుంటున్నారు ఆ టీచర్ ఆట ఆడుకుంటున్నరండి చిన్నప్పుడు మనం కూడా ఆడుకున్నాం కదాండి అట్లా
చిన్నప్పుడు శారీస్ కట్టు నే చిన్న పల్లలు ఉం ఉంటే వాళ్ళని స్టూడెంట్ మన టీచర్ లెక్క ఇంకా ఆడేదండి
వాళ్ళు కూడా ఇప్పుడు ఆడుతాందా అండి
అవునా అండి మీరు ఆడిళ్ళండి చిన్నప్పుడు
కోలాట ఆడినాం ఈ టీచర్ ఆట ఆడినాం అమ్మ నాన్న ఆట ఆడినం అన్ని ఆడినాం అండి చిన్నప్పుడు హ్యాపీనెస్ ఏ వేరే వేరుంటది గా అండి మాసు చిన్నప్పటి జీవి త్తం ఇప్పుడు ఉంటే బాగుండేమో అనిపిస్తది అండి ఆ
లీడర్ నేనే అండి ఇట్లా మన ఇట్లా షోలల్లా ఇట్లా ప్పుడు వుమం అంటే సుమా అడ్డా అట్లా అవి ఇవి అన్న ఫోగ్రామ్స్ పెట్టేది కదా ఆ ఫో జల్స్ ని ఇట్లా మేము వాళ్ళు ఎట్లా చేసేదో మేము కూడా అట్లా ప్రోగ్రామ్ చేస్ దండి
ఇక్కడ మా ఇట్లా గొల్లపుద్దారం అనే ఊరుంటదండి యార్ నిలబడ్ మా ఊర్లో పిల్లలను ప్రైవేట్ స్కూల్లో పంపిత్తానమండి ఇయ్యేలా పేరెంట్స్ మీటింగ్ కదండి మా ఊర్ వాళ్ళు చాలా మంది పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ ళ్ళు పోతున్నారని మీటింగ్ ల ఏం చెప్తారో ఇవాళ ఒక మా ఫ్రెండ్ పోతున్ ఆమె చెప్తే వినాలనుకుంటున్నా కాని ఆమె ఇప్పుడే రెడీ అయిపోతుందట
చేస్తే ఇప్పుడు మా పాపక్కడ ఉందండి ఇప్పుడు నను ఫోన్ చేస్తే నేను పేరెంట్స్ మీటింగ్కి వెళ్తాండా వచ్చినాక చేస్తా అనేసి అన్నదండి
అ
టీ పాపు టు తరపున అంటే ఇప్పుడు మీరు వెళ్తేలేరండి
ఆ
మీ పాప తరపు నుంచి మీరు వెళ్ క్కలేరండి పేరెంట్స్ మీటింగ్కి
గర్ల్సేనట అండి అబ్బాయి టే ఆ నానా నాన్న పోవద్దటండి
ఔ అవునండి
మ్మ్
ఊహూ మీరు మిస్ అయ్యిల్లాండి మీటింగ్ కి
మీటింగ్ కి ఇప్పుడే రెడీ అవుతున్నారట పోతున్నారట ఆటో మాట్లాడుకొని పోతున్నారటండి ఏయ్ రస్తే రృద్దుకుంటారు
ఊ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఆ చెప్పండి ఆ చెప్పండండి.
ప్యారాశుట్ ఆయిల్ తీసింది మాములు
ఆ ఆ ఇంకేమైన చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉంటే చెప్పండి.
మేము చిన్నప్పుడూ నేను నర్సరీ నుంచీ సెవన్త్కి క్లాస్ వరకు నేను స్టడీ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను అండి. ఓ
అవునా అండి.
ఇకా సెవెంత్ క్లాస్ వరకు మా వాళ్ళు ఫీజు కట్ కట్టిచ్చుకుంటూ చదివిచ్ విచ్చారండి మళ్ళీ ఎయిథ్ నుంచి ఇంటర్ వరకూ ఎయిట్త్ నుంచి టెన్త్ వరకు జోహోర్ నగర్ లో చదివానండి. ఏయ్
అండ్గా విలేజ్ నెమ్స్ ఇట్లా
అవునా
అవును
అయితే ఇక మా అక్క సేవంత్ వరకు నేను సేవంత్ వరకు ప్రైవేట్ లో చదువుకు కున్నామండి ఎయిత్ నుంచి టెన్త్ వరకు గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం. మా అక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నదండి. నేనూ కస్ ఆమె గౌట్క గౌటు స్కూల్ లో చదువుకుంది నేను కస్తూర్బా గాంధీ బాలికళ విద్యాలయంలో నేను చదువుకున్నానండి. ఆస్ హాస్టలండి.
మీ అక్క అప్అండ్డౌన్ చేసేదా
మా అక్క అప్ అండ్ డౌన్ చేసేది. మా ఇంటికి నుంచి ఒక ఒకా హాస్టల్ వరకు రెండు కిలోమీటర్ టర్లు ఉంటుదండి స్కూల్ వరకు మా అక్క వాళ్ళది మాది ఒకా పదిహేను కిలోమీటర్లు ఉంటదండి ఇరవై కిలోమీటర్లు ఉంటదండి ఇక నేను హస్టల్ ఉండేది ఇరవై కిలో మీ టర్లు ఉంటాది మా ఊరు నుంచి వేరే ఊరికి ఇగ అయ్ ఎయిథ్ నుంచి టెన్త్ వరకు అలా చదు వుకున్న మా అక్క ఎయిత్ నుంచి టెన్త్ వరకు అన్న అక్కడ జరుగు అది గౌట్ స్కూల్ల చదువుకున్నది. మల్ల ఇంటర్ మా అక్క మాహార్షి కాలేజీ లో చేసిందండి.
అవునా
కాలేజీ లో చేసానండి మాడల్ కాలేజ్ ఇందులో నేను చేశాను నేను మా అక్క సి మా అక్క బై పీ సీ తీసుకుందండి ఇంటర్ లో నేను ఎం పీ సి తీసుకున్నానండి. నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియా నే చదివానండి. ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నానండి. ఒక్క పబ్లిక్ ఎగ్జామ్ లో ఒక్కటి కూడా సప్లిమెంటరీ రాలే రాయలేదండి. అన్ని పబ్లిక్ ఎగ్జామ్ లో వెళ్ళినాయండి. మొత్తం తౌసండ్ కు ఫైవ్ థౌజండ్ మీద థంటి ఫైవ్ థౌజండ్ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయండి. మా వోళ్ళు గర్వంగా ఫీల్ అయిల్లు ఆండీ
అవునా అండి
ఉమ్ మేము సప్లిమెంటరీ కూడ రాయ్ లేదు చీటింగ్ కొట్టలేదు మేము చదువుకొని చేసామండి
అవున అండి మేము కూడ వస్ట్ క్లాస్ నుంచెల్లి అంటే తెలుగు మీడియం మది ఫస్ట్ క్లాస్ సెవెంత్ క్లాస్ నుంచేల్లి అంటే మేము ఉన్న ఊళ్ళోనే చదువుకున్నామండి. హ్ ఇంటరు అంటే అయితే ఐదు నుంచేళ్ళి టెన్త్ వరకూ ఆట్ అంటే మాకు మా ఇక్కడ నుంచెల్లి మా హాస్టల్ వరకి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు దాకా ఉంటదండి. అక్కడ హాస్టలో మేము కూడ కస్తూర్బా హాస్టలొ చదువుకున్నాం అండి.
ఉ అట్లే మనం ఇ ప్పుడు మనం ఎంత నుంచి ఎంత వరకు చదువుకున్నామో మనకు ఇప్పుడు ఈ రోజులల్ల మనకు ఆడపిల్ల అంటే జాబ్లు రావని పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అదే మన పిల్లలకు కూడా పై చదువులు చదివించి వాళ్ళకు ఇప్పటి నుంచి చిప్ మే చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అనేది ఉంచితే వాళ్ళ పెద్ద పెరుగు తండే కూడా వాళ్ళు ఎదిగి ఒక రేంజ్ లో ఉండి డెవలప్మెంట్ అయి మనకు ఏదైనా రిజల్ట్ చూపిస్తారండి. అందుకే పిల్లలను రెగ్యులర్ గా స్కూలు కు పంపియాలండి స్టడీ మంచి గా చదువుపీయాలి. ఇంటికి రాగానే హ్ హోంవర్క్ రాయించాలి అని జయించాలండి. వాళ్ళు కు మనం మనం అంటే ఏదో అయిపోయిందండి. వాళ్ళకు గూడ చదువు విషయంలో మనం స్టిక్ గా ఉండాలే
మేము కూడ ఇంటర్ చేసామండి ఎంపిసి బదులు ఒక గ్రూప్ తీసుకున్నామ అండి అ అంటే జనరల్ గా ఒకేషన్ గ్రూప్ అండి మీ అవునండి నర్స్
నర్స్ నర్సు
తేచే స్తామండి నర్సు అంటే మేము అంటే ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ల నేల చే అలా నేల ట్రైని తీసుకోవాలండి హాస్పిటల్ ఇ సెకండ్ ఇయర్ లో నెలా ట్రైని తీసుకోవాలండి చక్కగాపోలే రామండి మేం కాలేజకి అవునండి ఫాస్ అయ్యా అండి మేము ఇంటర్ లో కానీ లాస్ట్ ఎగ్జామ్ ఆ మ్యారేజ్ చేశారండి సెకండ్ ఇయర్ లో రోజు ఒక ఎగ్జామ్ రాయలేదండి అది ఫెయిల్ కిందే పడది కాని అప్పుడు కరోనా సీజన్ కాబట్టి
అవునా అండి
మే అప్పుడు నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉండేది అన్నట్టు అప్పుడు ఇ పెళ్ళైన కా నుంచి ఇంట్రెస్ట్ లేకపోయేది పో నన్ను ట్రైనింగ్ తీసుకోమని అన్నట్ హాస్పిట లో ఏ పెళ్లి చేసుకున్నా కాబట్టి ఇంట్రె అనిపియపోయేది పోలేదండి నేను అప్పుడు మా పెళ్ళి కాకముందు ఇంట్రెస్ట్ ఉండేదండి అంటే కొన్ని టాబ్లెట్ల పేరు తెలుసు అవి మర్చిపోయినా కొన్నీ సిరాపు పేరు తెల్సు అవి కూడా మర్చిపోయినా
నో
మోషన్స్ అయితే వేస్తాను మ్మ్ ఇట్లా మన బ్యాగ్ ఇట్లా వేస్తాం చూస్తావా అక్కడ వేస్తాను క్యాన్లే పెడతాను ఆ క్యాన్లే పెట్టడం అందులో ఇంజెక్షన్స్ ఇట్ల ఉంటాయి గా బొడ్లు ఇట్లగా అందులో అవేస్తాను మ్మ్ తీస్తాను పెడతానండి నాకు అవి తెలుసుా ఇక కొంచెం ఇట్లా క్యాన్లే పెట్టడం వచ్చు తీయడం వచ్చు అండి ఫస్ట్ కొత్తలో భయం అయ్యేదండి ఇక కొంచెం నేర్చుకునే కొద్దీ ఇక కొంచెం అలవాటు అయ్యిందండి మాకు ఇక ఊర్లే కూడా మాత్ర ఉండేదండి ఆమెకు నాలుగయిదు సార్లు పెయింట్స్ ఇట్లా అంటే విల్లునొప్పుపు ఇట్లా ఉండేది ఆమె ఇట్లా తెచ్చేదండి ఆమె కూడా ఇంజక్షన్లు వేసానండి
అండి ఎ ఇ
ాడు డు ఆ వినపడుతుందండి. అ హలో ఆ మాకు ఇప్పుడే షురువు అయితున్నాయ్ అండి. పడుతున్నాయ్ ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న చినుకులు. మీసైడ్ పడ్ తానాయ అండీ.
ఆ చిన్న చిన్నగ పడుతున్నాయండి.
అవునా మేమ్ చిన్నప్పుడూ. చిన్న జామ్ చెట్టుకూ చిగుర్ లెక్క ఉండే లేత ఆకులకీ, ఆ నేంటి నిమ్మక ఆ చింతకాయ ఉన్నూ ఉప్పేసుకొని తినేదండి.
మేము స్కూల్లలో ఓ నే లూ అమ్ముకోడానికి తీసుకొని వెళ్ళలేదండి. చెట్లకు ఏరుకొనీ రెండు రూపాయలకు, రూపాయి గట్ అమ్ముకునేదండి చిన్నప్పు
అవునా అండి. మేము అమ్ముక పోయేకపొయేది కాని. స్కూల్ అయిపోవుడుతోనే బంక్ కొట్టి స్కూల్ సాయత్ర్రం అయిపోడుతోనే రేగగాయలు గిట్లా, చింతకాయలు గిట్లా, మామిడికాయలు గిట్లా వెళ్లేదండి. ఈ మా ఊళే పెద్ ద్ద మామిడి తోటే ఉంటదండి, అందులో దొంగతనం చేసేదండి మామిడికాయలు.
అలా చేయొద్దండి కారీ యాప్ లో కూడా దొంగతనం చేత్తే అట్ల తిడతరండి.
అంటే తె తెలిసినోళ్ళ దాంట్ల అండీ. ఇగ వాళ్ళు ఏమనక్ పోయేదండి.
అవునా
ఇగ కాళితెంపుడంక ఏమనక పోయేదండి. అ ఇక కొంచెం చిన్నప్పుడు కొంచెం ఎట్లయితే చిల్లర్ పనులు ఉంటాయండి.
అవునండి. మీ పిల్లలు కూడా చిల్లర పన్ మీ పిల్లలు కూడా చిల్లర పనులు చేస్తున్నారా అండి.
కామనండి చేస్తనే ఉన్నరు. ఆ ఆహా వాళ్ళ తాత అట చెంపలు పట్టి గిచ్చాడట.
అవునా అండీ.
ఉమ్ మా బాబాయ్ అండి. మా డాడీ లేడు పొలంకాడికి వెళ్ళారండి. వాళ్ళ తాత ఇట్ల గిచ్చాడట చెంపల్ పట్టి, ఇట్ల ఇట్ల గిట్చాడట నాక్ వచ్చి చూయిస్తాందండి మా పెద్ద పాప.
అవునా
అయ్య పో సాయంత్రం వరకు పోతే రేప్ పోదటి వరకు చెప్తదండి అది అందరికీ. ఏదన్న ముచ్చట వుంటే ఇగా.
ఏమో చెయ్యరండి ఆ కాలు కట్ చేయాలా అండి
ఆ